హలో నమస్కారం అండి బాగున్నారా
న్నామండి మీరు బావున్నారా
స్తున్నారు
ఏం చేయట్లేదండి మామూలుగానే ఖాళీగానే ఉన్నాం తినేసి పడుకోవడానికి సిద్ధం అవుతున్నాం మీరు
ఉ ఏం లేదండి ఇప్పుడే బట్టర్ రు
హలో
ఆ ఇనిపిస్తుందండి
ఆ వినిపిస్తున్నాం ఆ హలో
ఆ ఇంకేమండి ఇప్పుడు ఎక్కడ అంటే జాబ్ వృత్తి జాబ్ ఎతిగారా లేదంటే ఇంకా అప్లై చేస్తున్నారా
లేదండి జాబు కోచింగ్ తీసుకుంటున్నాను జాబ్ సెర్చింగ్ లో ఉన్నాను కానీ ఇప్పుడు రోజులు ఎక్కడండి జాబు కష్టంగానే ఉంది
ఎక్కడ వేకెన్సీస్ లేవు అండీ అన్ని ఎక్కువ ప్చ్ స్కిల్స్ ఎక్కువ చెల్ చేేస్తారు ఇంకా అంటే ఇది కోచింగ్ ఏం తీసుకుంటున్నారు అండి ఇదేదో
ఫైతానండి
ఓకే అంటే ఇన్స్టిట్యూట్ మీరు ఆన్లైన్ లో లేదంటే ఆఫ్లైన్ కోర్స్ ఏది మంచిది అనుకుంటారు ఇట్లా కోచింగ్ కి
ఆ ఆఫ్లైన్ ఏ
ఓకే ఆఫ్టర్నూన్ అంత క్లాసెస్ ఎక్కువ పొద్దున్నంచి సాయంత వరకు ఉంటాయంండి
ఆ అంటే నేను వెళ్ళ మిగతా ఇన్స్టిట్యూట్ లో అయితే క్లాసులు ఉంటాయి ల్యాబులు ఉంటాయి అన్ని జరుగుతాయి
ఓకే అం అంటే ఇప్పుడు మనకి జాబ్ ప్లేస్మెంట్స్ అంతా ఉంటుందా
ఆ ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే ఉన్నాయనే చెప్తారండి తర్వాత కోర్సు ఎండ్ కొచ్చసరికి లేదు మీరు చూసుకోవాలి మేము ఇంతవరకు చెప్పున్నాం కదా అని అంటారు
ఊహు కొం ఆన్లైన్ అయితే మన ఆన్లైన్ లో అలానే ఉంటుంది కదా కోర్స్ తీసుకున్న జాబ్ పరిస్థితి ఇట్లానే
ఊ అవునండి ఇప్పుడు రోజుని బట్ చూస్తే ఆన్లైన్కి ఏమి అంత వ్యాల్యూ ఇవ్వరు అన్నమాట ఆఫ్లైన్ లో వెళ్ళి నేర్చుకునే వాళ్ళకే కొంచెం ఆ ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు వాళ్ళకి ఎక్కువగా జాబులు చూపించడం కానీ అట్లా చేస్తుంటరు ఒక వేళ చూపిస్తే
ఇప్పుడు రష్యన్ ఒకటి ఉంది జాబ్స్ కష్టం ఇంకా ఇంకా ఎక్స్పీరియన్స్ అంటే కొంచెం పర్లేదు అది ఫ్రెషర్స్ అయితే ఇంకా కష్టం అయిపోతుంది
ఇప్పుడు మనకి ఎన్ని టెక్నికల్ స్కిల్స్ ఉన్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ లేనప్పుడు ప్చ్ అది ఎంత పెద్ద ఫీల్డ్ అయినా కూడా మనం గెట్టాన్ అవ్వలేమండి
అవునులే అది నిజమే కాంపిటీషన్ ఎక్కువ ప్రతి ఒక్కరు ఒక ప్రతి ఒక పది వేకెన్సీస్ ఉ తయ్యల్ ఎంత మంది వచ్చి అటెండ్ అయితా ఉంటారొ వాళ్ళలో రెం అయి నాలుగు రౌండ్స్ ఉంటాయి ఆ రౌండ్స్ అన్ని క్లియర్ చేసి ఫైనల్ సెలక్ట్ అయ్యే లోపల కష్టం
ఆ
ఏదైనా ఉంటే రీసెంట్ గా... అటెం డెన్స్ ఎయ్యల మీరు
రీసెంట్ గా అయ్యానండి
అంటే క్వశ్చన్స్ మ్... చెప్పండి
అక్కడకి అయితే ఒక దాదాపు చాలా మందె వెళ్ళారండి వెళ్ తే ఏంటంటే అది ఆ ముందు రోజు జరిగిందంట ముగ్గురుని తీసుకున్నారంట మళ్ళీ మేము వెళ్ళిన రోజు కూడా ముగ్గురుని తీసుకున్నారు ఆ రోజు సార్ అన్ని క్వశ్చన్లు అడిగారు అనమాట అన్ని మంచిగా చెప్పాం అందరం కూడా కానీ లాస్ట్ కి ఇద్దరినే తీసుకొని మిగతా వాళ్ళందరినీ మిగతా ఎంత మంది ఆ వంద మంది ఉంట టె పంపించేశారు అలానే
ఓకే అం చాలా చూసన్నాామ అండి ఇప్పుడు ఎన్ని కంపెనీస్ అటెండ్ అయినా ఫైనల్ ఒకటి వచ్చేది కష్టం ఉంది ఇప్పుడు స్కిల్స్ అలానే ఉండాలి మళ్ళీ ఆ వేకెన్సీస్ తక్కువగా ఉంటాయి వాళ్ళు అడిగే క్వశ్చన్లకి ఈ అంటే కొంచెం కాన్ఫిడెన్స్గా చెప్తే కొంచెం పర్వాలేదు మనం కొంచెం తడబడకూడదు వాళ్ళ ఆన్సర్స్ చెప్పినప్పుడు వాళ్ళకి
కొంచెం వచ్చిందైనా కూడా కొంచెం గట్టిగా చెప్పాలి కదా
కొంచెం వాళ్ళక అంటే మనము ధైర్యంగా చెప్పి ఫేస్ టు ఫేస్ బాగా మాట్లాడేలాగా ఉంటది
మనం కంపెనీ కొంచెం ఉపయోగపడే విధంగా ఉంటే వాళ్ళు తీసుకుంటారు అ
మోస్ట్లీ ఫస్ట్ రౌండ్ ఇదిఏమీ రైటింగే ఉంటుంది కదా మామూలు ఓకే ఫస్ట్ స్క్రీన్ కొన్ని
అ
కొన్ని కంపెనీస్లో సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అడుగుతారు ఫస్ట్ అండి
హచ్ఆర్స్ అట్లా స్క్రీనింగ్ చేస్తా ఉంటారు కొంతమంది ఏంటంటే నౌకరీలో అట్లయితే వాళ్ళే ఫోన్ చేసి మనల్ని అంటే వర్చువల్గానే ఇంటర్వ్యూ చేస్తారనమాట
అవునండి అంటే ఇప్పుడు మనం నౌకరీలోనూ అప్లై చేయొచ్చు లింక్ డింన్న్లొ కొంచెం అంటే ఇప్పుడు హెచ్ఆర్ లతో కనెక్ట్ అయి ఉండటం వల్ల కొంచెం మనకి వేకెన్సీస్ తెలుస్తాయి అప్లై కేషన్ పంపిస్తూంటే కొంచెం కాల్స్ వస్తాయి అప్పుడు మనం అటెండ్ అయి అయితే మంచిది అని కొంచెం అంటే మనం ఒక ఇంటర్వ్యూస్ కొన్ని ఎక్కువగానే అటెండ్ అవడం వల్ల మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎలా ఆన్సర్ చేయాలి అనేది
ట్లాడాలి ఎలా ఏంది అనేది మనకి అర్థం అవుతుంది
అవునండి కొన్ని ఎక్కువ వర్క్ అంటే మనం మోస్ట్లీ ఏముంది లేదు మనకి అంటే చిన్న తక్కువ సాలరీ అని పోకుండా ఉండకూడదు ఏదైనా చిన్నదైనా
అంటే ఎవరెలా క్వశ్చన్లు అడుగు తారు మనం ఎక్కడ ఎలా సమాధానం చెప్తున్నాం ఎలా చెప్పగలుగుతున్నాం అనేది కూడా మనకు కొంచెం మనకు మనమే సరి చేసుకోగలుగుతాం మనకి ఎవరో చెప్ప చెప్పకుండా మనకి మనమే ఎక్కడ తప్పు చేస్తున్నాం అనేది తెలుసుకోగలు తము
హ్మ్ కొంచెం రోజు పోవడం వల్ల హ్మ్ నిజమేనండి కొంచెం మనకి స్కిల్స్ అంటే ఇప్పుడు ప్రతిసారి పోయినప్పుడు ఎక్కడ చే చెప్పలేకపోతున్నాం అది కొంచెం యూట్యూబ్లో చూసి కీ నేర్చుకోవడం ఇంచు ఇంప్రూవ్ చేసుకోవడం అలాగే చేయొచ్చు
హ్మ్ అవును
అంటే మీరు మామూలుగా ఏ దాంట్లో అప్లై చేస్తుంటారండి ఏమైనా అప్లికేషన్స్ కి అలా
నేను నౌకరీ లోనే అప్లోడ్ చేస్తా ఉంటాను నౌకరిలో ఇంతకు ముందు కాల్స్ వచ్చాయి గాని ఇప్పుడేం కాల్స్ కూడా ఏం రావట్లేదు
కొంచెం అంటే అది కొంచెం ఇయర్లో ఇ ఇయర్ ఎండింగ్లో కొంచెం డిసెంబర్ ఆ టైంలో బాగొస్తాయి, ఏంటంటే అందరూ ఎక్కువ ప్చ్ రిజైన్ చేసి కంపెనీస్ మారుతూ ఉంటారు గదా. అప్పుడు ఎక్కువ ఉంటాయంటారు కొంచెం మళ్ళీ ఇప్పుడు ఏఫ్రెల్లో అప్పుడు కొంచెం జాబ్లు బానే ఉంటాయని చెప్తున్నరు. వాళ్ళు చెప్తారు కాకపోతే కొంచెం అటెండ్ అయ్యి మనకు వచ్చేకి కొంచెం కష్టంగా ఉంటుంది జాబ్. ఉమ్ కాకపోతే అన్నీ అటెండ్ అవుతూ ఉండాలి చిన్నదైనా కొంచెం శాలరీ మీరంటే ఐటీది అ ఐటీది చూస్తున్నారు లేదంటే నాన్ ఐటీదా ఏదైనా పర్వాలేదా,
ఆ ఏదైనా పర్వాలేదు అన్నట్టే చూస్తున్నాను ఇక్కడ ముందు అయితే ఐటీ నే అనుకొని వచ్చాను ఎక్కడ చ్చాక పర్వాలేదు ఏదో ఒకటి అన్నట్టు
ఇప్పుడు ఐటీ అంటే కష్టం అండి దాంట్లో కూడా ప్రాజెక్ట్లు ఉండవు, వాళ్ళకు కొన్ని రోజులుట్టేది బెంచ్ మీద వేస్తారు ప్రాజెక్ట్ లేకుండా, మళ్ళీ ఇకా కొన్ని రోజుల తర్వాత తీసేయడం, కొన్ని మొన్న రీసెంట్గా కొన్ని చూసాం కదండి జాబ్స్ చాలామంది జాబ్స్ పోయి ప్రాజెక్ట్స్ లేక చెప్పాలంటే నాన్ మ్మ్ బెంచ్ మీద పెట్టి మళ్ళీ తీసేస్ సరే అదే కొంచెం నాన్ ఐటి అయితే ఇప్పుడు చెప్పాలని నాన్ ఐటి కూడా గ్రోత్ బాగుందండి. ఇప్పుడు యూ ఎస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి కదా, నైట్ షిఫ్ట్ అవి కొంచెం షిఫ్ అంటే నైట్ అయినా కొంచెం మనకు అడ్జస్ట్ అయి పర్వాలే, అంటే కొంచెం బెటర్ గ్రోత్ బాగుంది జాబ్స్ అంతా సెక్యూరిటీ ఉంటుంది, జాబ్ సెక్యూరిటీ జాబ్ పోతుందని.
అది మనం రిజైన్ చేసినంతటికి కొంచెం నాన్ ఐటీలో ఎందంటే మనల్ని అంతేమి ఉండదు, ఆ అంటే మనల్ని తీసేయటం అట్లా ఏమి ఉండదు కదా.
మనకి కావాలన్నప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వేరే కంపెనీకి షిఫ్ట్ అయిపోవచ్చు. యు. ఎస్ బేస్డ్ అంటే కొంచెం మార్ట్ గేజ్ అట్లా వేరే వేరే ప్రాసెస్లు ఉంటాయని తెలిసిన వాళ్ళు చెప్పారు. కాకపోతే ఒకటే కంపెనీ ఫస్ట్ వచ్చిన తర్వాత టూ ఇయర్స్ చేసి, ఇంకో కంపెనీకి వెళ్తే అప్పుడు శాలరీ మనకి కూడా ప్యాకేజ్ బాగా వస్తుందండి.
కానీ ఇప్పుడు ఈ రోజుల్లో రిఫరల్స్ వాటికే విలువ ఉన్ ఉంది గానీ నార్మల్ గా వెళ్లాలంటే కొంచెం ఎంతైనా కష్ టం మనా
అండి రెఫర్ ఉంటే కొంచెం ఇప్పుడు ఇంటర్వ్యూ పోయిన తర్వాత కూడా వాళ్ళ హెఆర్లు రెఫరెన్స్ వాళ్ళని పిలుస్తారు ఫస్ట్ రెఫరెన్స్ లేకుండా వా లాస్ట్లో కొంచెం ముందు వల్ల కొంచెం బెనిఫిట్ ఉంటుంది. మనం కొంచెం బాగా చెప్పాలి రెఫరెన్స్ వల్ల కొంచెం యూజ్ ఉంటుంది మనకి.
రీసెంట్ గానే మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి ఆ రె ఫరాల్ పెట్టడం వల్ల ఇం ఇంటర్వ్యూ ఏం లేదు, జస్ట్ అమ్మాయి రెస్యూమ్ ఇచ్చచ్ చింది తర్వాత ఒక టూ డేస్ కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ రమ్మన్నారు, అంతే ఇంక అమ్మాయిని తీసేసుకున్నరనమాట.
జాబ్ లేక అదే అండి కొంతమందికి కొంచెం అదృష్టము ఉండాలి. కొన్నిసార్లు అంటే ఎట్లా అంటే కంపెనీస్కి వేకెన్సీస్ ఉన్నాయి, వాళ్ళకి రిక్వైర్మెంట్ తొందరగా కావాలి అన్నప్పుడు తీసేసుకుంటారు, కొంచెం ఇంటర్వ్యూస్ అదే రెండు మూడు ఉన్నాయి అన్నప్పుడు చాలామంది పోయినా కూడా తక్. కో తీసుకోరండి అంత తొందరగా కొంచెం ఎక్కువ అప్లై చేస్తూ ఉండాలి, అంటే మామూలు హెచ్ఆర్లకు కాంటాక్ట్ అవ్వడం లింక్డ్ ఇన్ నౌకరీ.
ఇప్పుడు ఇ కొత్తగా ఇంటీరియర్ సౌండ్ పౌండ్ ఇట్టు ఇవన్నీ వస్తున్నాయండి
ఆ ఫౌండ్ ఇట్ కాకపోతే అవి నేను ఎప్పుడు అంత అప్లై చేయలేదు, దానిలో నాకు దాన్ల గురించి అంత తెలీయదు. ఈ లింక్డిన్, నౌకరీ అయితే ఇవి కొంచెం బాగా తెలుస్ అండి, కొంచెం అవి అయితే అప్లై చేయడం, మన స్కిల్స్ అన్ని అప్డేట్ చేయడం, రిజ్యూమ్ అప్డేట్ చేయడం దాంట్లో.
కాదండి లింక్డిన్ అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మంచిది అని అంటారు కదా.
హ్మ్ నిజం ఎక్స్పీరియన్స్ ఫెషర్స్కి మనం చాలా మందికి కనెక్ట్ అయ్యి హెచ్ఆర్లకి వాళ్ళకి మనం అడుగుతాం, కానీ వేకెన్సీస్ ఉన్నా లేవు కాకపోతే వాళ్ళు రిప్లై ఇవ్వారు, చెప్పాలంటే నౌకరీనే బెస్ట్ నాకు దాంట్లోనే కొంచెం కాల్స్ ఎక్కువ వస్తా ఉండే అప్పుడు. లింక్డ్ ఇన్ ఎట్లా అంటే కొంచెం రెండు మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి మళ్ళీ కంపెనీ మారలనప్పుడు, కొంచెం వాళ్ళ నుంచి బాగా మన స్కిల్స్కి మ్యాచ్ అయితే, అప్పుడు కంపెనీ చేంజ్ అవ్వడానికి ఉపయోగపడతాయి యాప్స్ అవి. ఇంకా తెలిసిన వాళ్ళు అవి కొంచెం మామూలుగా వెబ్సైట్ లో ఉంటాయి కదండి, జాబ్ వేకెన్సీస్ అంటే కొన్ని కొన్ని అప్లికేషన్స్ కంపెనీస్ నుంచి ఇట్లా వేకెన్సీస్ ఉన్నాయని అప్డేట్ ఇస్తా ఉంటారు అవి.
వాళ్ళ కంపెనీ తరపున వెబ్సైట్లు అవి వాకింగ్స్ ఉన్నాయని ఆ ఇంటర్వ్యూ మని లేదా ఆన్లైన్ లో ఎగ్జామ్ అని ఇట్లా చెప్తా ఉంటారు కానీ అవన్నీ చెప్పినా కూడా అండి
కాకపోతే కొంచెం ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయండి, వాళ్ళు చెప్పిన టైకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు కొన్నిసార్లు సెలెక్ట్ అయిపోవచ్చు. ఇప్పుడు సిటీస్ కొంచెం జాబ్ వేకెన్సీస్ కొంచం, గవర్నమెంట్కి ఏమైనా అప్లై చేశారా అండి. దానిక్ ఏమనా అంటే ఎలా ఉంటుంది ప్రాసెస్ అది కొంచెం కష్టం రిజర్వేష్ ను ఎక్కువ దాంట్లో కూడా
ఆవ్ న్
కొంచెం బాగా కష్టపడాలి దానిలోకి గవర్నమెంట్ జాబ్స్ ఇప్పుడు సెక్యూరి ఇది మామూలుగా పంచాయతీల జాబ్స్ ఉంటాయి ఊర్లో మళ్ళీ వాలంటర్ జాబ్స్ అవి కాకపోతే అవి ఇంకా కంపి ఆ సరే అండి మళ్ళీ ఏదైనా జాయిన్ అయిన తర్వాత చెప్పండి
ఆ సరే
సరే ఉంటానండి
సరే అండి